హలో
మ్ గట్టిగా చెపు హలో చెప్పిగా అట్ల అవ్
టున్నవ్
ఆ అన్న నేను బయటికి పోతానామ్
హ్ మ్
బ్రెష్ అన్న చేసినవ
ఆ
ఎసినవా ఏయలేదా?
ఏసిన ఏసిన
అక్క ఫోన్ చూత్తంది
అహ్ అహ్
సాయేమో స్టెప్స్ మీద కూర్చున్నడు.
సాయి గాడు ఎప్పుడొచ్చిండు?
నిన్న ఒచ్చిండి
నాకే నాకేవలు చెప్పిన్లు
తెల్వదా నీకు
తెల్వదు
ఓహో
అ
ఏమో కాల్ చేసిండు కావచ్ అనుకున్న.
చేయలే
నువు చేసి మాట్లాడకపోయినవ్ మరీ
ఫోన్ ఎక్కడ్ది
మామయ్య దగ్గర ఉంది కదా
మామయ్య అటు పోవాలె అటు పోదాం రారా అన్నడు.
మ్
విజయవాడకు పోదాంరా అని చెప్పిండు మరి
వస్తానవా మరి పోడానికి
నాకీ పనీ చంద్ర అని చెప్పిండు రేప్ పోయి అది రాపిచుకొనొదం ఆనికి ఎగ్జామ్ అని చెప్పిండు.
నువ్వేమన్నవ్ మరి
పోదాం మామయ్య అని చెప్పిన
రా మరైతే
అటు పోతే నీకాడక ఒచ్చి ఎందుకు ఇగ నేను
అంటే ఎమ్మటే వెళ్ళిపోతావా ఎంది ఉండవా టూ త్రీ డేస్
ఎందుకుంటే ఆటు పుట్ట పని అయిపోయిందంటే మళ్ళ ఇంటికిఒత్త విప్రోవ్ బావ బర్త్డే గిట్ల చేయాలంట నువు ఇక్కడే ఉండు రా అంటుండు
అవునంట ఆమె బర్త్డే రేపు అయితే ట్వంటీ నైన్ కి సెలబ్రేట్ చేస్తారంట
ఆ మరి వాలు ఉండాలి కదా
ఒక రోజు బర్త్డే ఐతే ఇంకోరోజు చేయడం ఏంటో నాకు వింతగా అన్పి కనా సరే
మరి వాళ్ళందరు ఉంటే మంచిగా చెస్తారు వాళ్ళ ఎవరు లేంది వాళ్ళు ఏం చెత్తరు వింతగాని పిచ్చడి
అనే వచ్చి చెప్తాంది అక్క రేపు వెళ్ళుండి నా బర్త్డే క కాకపోతే మా మమ్ మా డాడీ ఇంటో లేడని ట్వంటీ నైన్ కి వేస్తారంటా అని అంటాంది
మంచిదే కదా అప్పుడు మంచిగా గ్రాండ్గా చెప్తారు కావచ్చు ఆ రోజు వస్తా నేను పక్క ఆ టైం వరకు వస్తా
విజయవాడ వెళ్ళావా మరి
ట్వంటీ నైన్ వ ఒకవేళ మేబి అటు పోయింది అనుకో ట్వంటీ నైన్ కోస్ కద ఇట్లా
అవును
అంగనేం చేద్దాం చేద్దామ అని చెప్పిడు మామ అదే నువ్ వతే చె నువ్ చెప్ప చూడాల ఇగ ఏమైదో
చూడాలి కాదు నువ్వు రావాలి
వచ్చి ఆ
అ
అద ఒకటేనా
అంతేగా
అంతే ఇక ఒకటి
ఉ ఇంకేం చేస్తావ్ అదొ ఒకటే ఉంది గా చేయడానికి
అంతేలే ఎం చేసిన ని అనరు
ఉ
మ్
మ్
ఇలీ ఇలీ ఏమన్నా అన్స నూనేగా
ఏమో తెలవదు
అదేంది అట్లని ఎస్స్ ఎస్ గుడా ఉంటదా
ఉంటదేమో
ఆ ఉంటంది ఎస్ ఉంటందింటే సిమట్
అవును సాయినితో మాట్లాడుతాన్నడు
ఎప్పుడు
తర్వాత
ఆ
అతను డ్రెస్సెస్ తెచ్ కులేదంటా
తెచ్చుకోలేదంటనా
ఆ నువ్వొస్తే తీస్తావ్ అని చూతాన్డు
ఎక్కడా ఎవరిది వాళ్ళది అసలు నే రానే రాను
ఆమె డ్రెస్సెస్ దేనికి బరువైతందా నీకు
కష్టం ఎవరికి రాణిలేవ్
మరీ టూ మచ్ అసలిది
వాని బ్యాగు ఇట్ల తేలే వాడు
ఏమో తెచ్చిండ కదమ్ మరి దాంట్లో లెవ్వేమో ఎక్కువ
ఇ ఎంచేస్కుంటడు ఆ ఇసుకుంట వేసుకుంటారు ఎన్ని ఎస్కుంటరు
ఏమో నాకు తెల్వదు సాయన్న నీకు నేను చెప్తా ఎంత
హమ్ వాని దగ్గర ఫోన్ చేసి చెప్పు అని చెప్పిండ
లేదు లేదు నేను చెప్పాలి అని చెప్పిండు
చెప్పాలే
ఉ
హ్మ్మ్ మంచిదే వస్తున్నను పట్టాలకి డబ్బులు కావాలి
శివదాం ఎక్కడనా
ఏ నీ యవ్వ చూద్దాం నువ్వు చూద్దాం ఎవరీయాలి నీకు, నీకు ఎవరీయాలె
ఎవరి నూకాలంట
వావ్ ఇదే నా ఇట్లే నా అ నేను ఎవరిని అడగాలి చెప్పిగ, నాకెవరున్నారు హమ్ ఆ ఎవర్నస్తావ్, నువ్వు ఎవరిని అరుస్తావ్
ఫ్రెండ్స్ ఉన్నారు
వాళ్ళ ఐదు వేలు ఇతారా
ఆ, వాళ్ళు కూడా అమ్మాయిలు వాళ్ళ దగ్గర అంత ఉండవు. ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే, ఉంటాయి ఏమో మేబి
నువ్వు మల్ళ వాళ్ళకి ఎప్పుడు ఇయ్యాలి, వద్దులే అడగకూడదు అట్లా అడిగేదాకా నాకు మంచిగా అనిపియదు నాకు మంచి అనిపియ్యదు
అయినా మేం అమ్మమ్మ బట్టలు తెస్తాం కదా అడగపోయినావా అమ్మమ్మని
ఇగ ఏం పని చెస్తా అమని ఏమని అడగాలి చెప్పి ఒక్క ముచ్చ ఎట్లాగే
సేవింగ్స్ ఉంటాయి అమ్మే దగ్గర
నాకు ముతుండాలి సేవింగ్స్ సేవింగ్స్ ఏముంటాయమ్మ సేవిట్ ముూసల్ది
ముసళ్ళల కన్నా ఉంటాయి తెలియదు నీకు
మరి అడగ రాదు
అరే ఎన్నిసాలలు అడుగుతారు మా మామ మేక్ పెడుతుంది అమ్మే మొత్తం
నాకు కూడా ఏం పెడతాను మరి మొత్తం అటు ఇటు
నాకు తెలవధ్
తెలుసుకోవాలి కదా
తెలుసుకోవాలి
కోవాలో కోవాలి తెలుసుకున్నా అనలే ఆల్రెడీ
స
అర్ధ అయ్యిందా మ్మ్ చెప్పు కొత్త
మ్మ్
వత్తాయి ఏమ ఇచ్చేది ఉందా లేదా
ఆగస్టు
అమ్మో చెప్పనా
వద్దు
ఆ
వద్దద్దు
ఆ
నువ్వు ఒకటింటే ఒకటి చెప్తావ్ నాకు తెలుసు
మీ లోపల ఏముందో చెప్పుమరి న్నాకు
నేను చెప్పాను అట్లా
గదే ఇక మరిక నాకు కోపం వోచ్చేది హా
హు
ఇన్నర్ చెప్పు అన్న మంచి గా
ఇన్నర్ ఫీలింగ
హ్
వెయిట్ చెప్తా
చెప్పు ఆ
హలో
చెప్పు చెప్పు
చెప్తా అగు
ఆ